మ్మ్ చెప్పావే
టైప్ చేసినావా
మ్మ్ చేస్తున్నాను ఎన్ని ఆ ఎయిటీన్ కామ ట్వెంటీ టూ ఇన్ టూ ఆ అదే చేస్తున్నా అండి ఆ చేస్ తిన్నావా
మ్మ్ హ్మ్
యాడ అంతే
కోర్స్ ఇన్ని కొలమ్ డాలర్ ఇన్ మళ్ళీ సామ్ కోవన్ ఫుల్ ప్యాకెట్స్
కామా ఐటి ఉనా
కోర్స్ తర్వాత
వే కాదు వే కోర్సెస్ దాంట్లో మనము క్లియర్ చే అప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చెయ్యావే ఒక డేటా ఇన్ షార్ట్ మేని అని
వే నేను స్టూడెంట్స్ దాంట్లోనే చేస్తాన్నావే
ఏమ్
ఏంది వే మొత్తము
మొత్తం వచ్చిన ఏం వొచ్చింది మొత్తము దానికి అప్ కొట్టు ఉంది కొంచెం
ఫైండ్ కోర్స్ సిఎస్ స్కామా ఐటి ఇచ్చిన అప్పుడు అంటే సి సిఎస్టి ఇది సిఎస్సిలో ఐటి లో ఉన్న వాళ్ళందరివి డిస్ప్లే అయితాయా
ఓ అట్లా కాదే ఉండు అక్కడ ఒక రెండు నిమిషాలు అగు లక్ష్మి కామో ఇన్ని చ్చా ఇదాన్ కామ కూర్సు
కామ
ఫైతాన్ లో
అక్కా నాకు వొచ్చిందిలే
ఎమొచింది
ఏమొచ్చిందా ఇన్నో ఇన్ని పెట్టీ కోరు ఐటి రెండు కొడితే కోర్ లో ఉన్న వాళ్ళవి ఐటీ లో ఉన్న వాళ్ళవి అందరివి డీటెయిల్స్ డిస్ప్లే అయినాయి
ఏమన్గొట్నావే
నేనా డిబి డాట్ స్టూడెంట్ డాట్ ర స్క్రీన్షాట్ బట్ ఏదానికూ
ఒద్దులే చెప్పు నువ్వు
ఆ డీబి డాట్ స్టూడెంట్ డాట్ ఫైండ్ తర్వాత ఫ్లవర్ బ్యాకెట్ లో కోర్స్ స కాలను దాన్ తర్వాత మళ్ళీ ఫ్రెవ ఫ్లవర్ బ్లాకెట్ ఓపెన్ చేయ్ దాని తర్వాత డాలర్ ఇన్ దాన్ తర్వాత ఇదీ కాలన్
మస్ట్ బి అదా
స్క్వేర్ బ్యాకెట్ లో పెరాంథసిస్ లో కోర్సు
చెప్ప
కామా ఐటి ఆ రెండు రాసి చూసుకో ఇంకా ఒస్తుంది లేదంటే ఫోటో పెట్టినా చూడవె నీకు వాట్సాప్ కి
ఆ చూస్తాలె కొసెస్త పీకా తె జ
అ ఇప్పుడ్ నాకూ అక్కడ కోర్ కామ ఐటీ పెట్టినా కాబట్టి కోరు ఐ రెండు ఉన్న వాళ్ళు ఒచ్చినారు కానీ నాకు జస్ట్ కోసు కోర్సు నేము అవి రెండు మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలడ్ నేను
కింద నువ్వే సెట్ చేయాల్ల నువ్ ఏమి సవు చెప్ డబ డాట్ కోర్స్ డాట్ ఫైండ్ అనిచ్చి
ఫైండ్ బ్రాకెట్ ఓపెను మళ్ళీ ఫ్ల ఫ్లవర్ బ్యాకెట్ కోర్స్
ఆ అ కాలను మళ్ళీ డాలర్ ఇన్
ఏ కాలన్ పెట్టి డాలర్ పెట్టొద్దు అదే ఫ్లవర్ బ్లాకెట్ తర్వాత డాలర్
డాలర్ ఇన్న పెట్టి మళ్ళీ కాలన్ పెట్టాల
ఆ కాలన్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చెయ్
ఆ
స్క్వేర్ బ్యాకెట్ లో పెరాంతసిస్ లో కోరు కామా ఐటీ పెట్టినా అంటే కోర్సులో ఏం పెట్టింటావో అవి
పైతం కమ చాల ఇచ్చన్నావ అట్ కుటే రాాలవ
ఔట్పుట్ రాల
హూ హమ్ ఫైతాను జావా ఉంది వే కోర్సెస్ లో
నేను ఫోటో పెట్టినా అది చూసి కొట్టు పాప కోట్స్ కి అవి పైన ఇన్విటెడ్ కామాస్ పెట్టినావా
ఉం పెట్టినా కోట్స్ అని పెట్టి ఇన్ అని పెట్టి ఆ అట్లే కొట్నవే కోర్స్ డాట్ ఫైండ్ కోర్స్ లో ఇన్ ఆపరేటర్ పైతాను కామ జావా చ చూడవే
పెట్టు నాకు ఫోటో పెట్టు లేకపోతే
ఉం పెట్న చూడవే
కోర్సు వే అంతే వే
తను వహికల్లౌ బట్ నాట్ కమ్మింగ్ బైలా చడగా కోస ఎ కోర్సస్ అవేే కోర్సస్ వే ఉండు
ఆ
ఉం వచ్చినవే లక్ష్మి పైతాను జావా ఇచ్చాను కదా ఆ రెండింటికి మ్యాచ్ అయ్యంది వచ్చింది ఇట్లా రాయలు ఇగ ఆపరేటర్స్ సింటక్స్తు అను ఏ దాంట్లో అయితే మ్యాచ్ ఉన్నాయి రావాలన్నప్పుడు డివి డాట్ కోడ్ స్టోర్ ఫైన్ అ ారంద్ర హాస్పిట బెట్టవ ఇవంతా పాపంద అన్ని ఆపరేటర్స్ రాదామా
ఆ రాయి అదొక్కటే కష్టంగా ఉండేది ఇంకా అన్ని సేమ్ డి బి డాట్ స్టూడెంట్ డాట్ ఫైండ్ మాక్స్ మళ్ళీ ఫ్లవర్ ప్యాకెట్లు డాలర్ ఈక్వల్ టూ అన్నీ అంతే ఇంక
డి బి డాట్ స్టూడెంట్స్ డాట్ ఇంకా అన్న్ని పరేటర్స్ ఇట్లే వేస్ట్ చే ఫ్లర్ బ్రెజస్ ఓపన్ లేదు లేదు సింటెక్స్ రాస్తున్న ఈ బ్రేసే స్ ఎట్ల ఓపెన్ చేస్తనవ ఎట్లా క్లోజ్ చేస్తానవ ఆ రేస్లోనే ఇవ్వాలి కదా టూ ఎలిమెంట్స్ ఇస్తున్నాము వాటి మనము
అ అవు
అది గ్రేటర్ దన్ రావాలన్నామని కాదే ఇప్పుడు ఆ సో అట్లనే అన్ని ఇట్లనే చెక్ చేసేనవే కోర్సెస్ లోనే ఏం పెడతావు అండ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ పెట్టు
ఉ
ఇన్ అనేది అంతా తీసేసి ఏం చేస్తవంటే డాలర్ డాల్ ఈ క్యూ ఈ క్యూ పెట్టి పైనిచ్చిన నెంబర్ ఏమి ఇస్తావు ఫిఫ్టీన్ ఈక్వల్ అయితే అవుట్పుట్ వస్తుంది అ
హు
ఏ ఈక్వేషన్ ఏ అఔట్పుుట్ ఏం రాద కాదు అక్కడ ఏజ్ ఏజ్ అవి అని
కొడతన్నావ
ఈ వచ్చింది ఫిఫ్టీన్ వుండే ఏజ్ వాళ్ళది వచ్చింది ఈక్వల్ అయింది అదే నాట్ ఈక్వల్ అంటే ఎన్ని పెట్టు ఆ ఏదిస్నావే నాట్ ఈక్వల్ అయినవి వచ్చినావే ఎన్ని పెడితే
చూద్దాం నేను ట్రై చేస్త
గ్రేటర్ దాన్ ఫిఫ్టీన్ ఇస్తే ట్వంటీ వచ్చింది గ్రేటర్ ద్యాన్ గ్రేటర్ ధ్యాన్ ఆర్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ జేటిఈ ఇచ్చవనుకో కమాండ్ ఒకే
ఫైండ్
వే ఇంకా అవన్నీ చెక్ చేయని అవసరంలా గాని నాట్ ఇన్ అరే ఇద్దాం డ్వే ఎన్ఐ ఎన్ ఎన్ ఐ ఎన్ ఇస్తే నెట్వర్క్ ఇద్దాం
ఆ వచ్చింది వచ్చింది
నేను నాటిన్ అరే ఓపెన్ చేసినను నాటిన్ అరేలో ఏం వచ్చిందంటే అవుట్ పుట్
అ
నాట్ ఇన్ అరే లో అంటే అరెలో అసలు నెట్వర్క్ అనే లేదు జావ పెడదామ ఏమొస్తుందో నాట్ ఇన్ ఆపరేటర్ వే
కోర్స్
నాటిన్ ఏం చేసిందే నాటిన్ అరేస్
అంటే ఆటింగ్
నాటిన్ వే
అంటే ఏం చేస్తుందే అది నాకు తెలీదు
నాటిన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం
దాని లోపల ఉండే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది.
స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ దానికి ఇస్తున్నాము అని కోలన్ బెట్టి మళ్ళీ డాలర్ సింబల్ సో ఒక ఆపరేటర్ ఇచ్చి రాయాల వేల్ ఏజ్ నాట్ ఇన్
వే నాకెందో ఎర్రరు వస్తాందివే
ఏమ్ ఎర్రర్ వస్తుంది
ఏందో పెట్టింట అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ అంటా డిబిరాజ్ సూడ్టెంట్స్ ఫైన్ డే ఎగరగొట్టినా
ఉమ్ తిక్కదానా
ఆ నువ్వు పెద్ద తెలివంతు రాలివిలే
నీకంటే కాదులే
కాదులేమ్మ మీరంతా నారాయణ వాళ్ళు బ్యాచ్
ఆ మాదై నా శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ ఎమ్ పి సి లో పక్క బెంచి పిల్ల వెయ్ నాకూడా అవుట్ పుట్ వస్తుందే కానీ నాకి ఏమయితుంది నాకు ఆపరషన్ అర్థం అవట్లే
నాట్ వెే